హలో హలో
హలో
హ హాయ్ అయి
హ హాయ్ అండి
ఏం ఆ ఏం లేదండి రా ఉన్నా తిన్నరా
ఆ అండి తిన్నా మీరు తిన్నారా
ఆ తినేసామండి
అవునా ఏం కూరా
నాది ఇవాళ చేపల కూర అండి
ఓకే నై స్పెషలా
ఆ స్పెషాలే
ఓకే ఏం చేస్తున్నారు మరి ఏ మాదా అదే పప్పు మామిడికాయ పప్పు ఇంకా ఇంకా ఏమో వండింది మమ్మీ ఆ అది ఏమంటారు సొరకాయ
ఆనపకాయ పప్పు అంటే మీకు ఇష్టమా
ఆ ఇష్టము మీకు
ఆ నాకు ఇష్టమే అది ఎలా చేస్తారాండి తెలుసా మీకేమైనా
నాకు అంత ఐడియా లేదండి
ఓకే ఇంకేంటి విశేషాలు ఇవళ రోజంతా ఏం చేశారు అండి
ఈ రోజు మొత్తం ఏం లేదు ఆ టీవీ చూడడం మొబైల్ పాకిస్ అయి డ్రామాలు చూడడం కొంచెం పని ఉంది ఆ పని చేసుకున్నా
అవునా
హ్మ్ ఇంకా మీరు మీకు కోచ్చా పప్పు వండడం
ఆవ్ వచ్చండి నాకు
ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎట్లా వండుతారొ ఒకసారి
ఆ ఏం లేదు అండి పప్పు తీసుకోవాలి మనం ఫస్ట్ సరి పడేంత పప్పు తీసుకొని దాన్ని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోవాలి
అవును పప్పు మన పసర పప్పు అ
మన ఇష్టం అంటే మనం దీని మన టేస్ట్ ని బట్టి ఉండేది పెసర పప్పులో వేసుకోవచ్చు కందిపప్పు లో కూడా వేసుకో
కాస్త పప్పు బావుంట్ అది ఓకే
ఆ పప్పు వాష్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు ఇంత అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం
పేస్ట్ బయట నుంచి రెడీమేడ్ తీసుకు కొస్తారా లేకపోతే ఇంట్లో చేస్తారా
చేసుకుంటాం మేము వాళ్ళు అంపిస్త బయట అది వాడం మేము
ఓకే
మ్ అది వేస్తా ఆ బయటది కొం కొంచం బావుండదండి అందులో స్మెల్ వస్తది
స్మెల్ వస్తుది ఇంకా వాళ్ళు పొట్టు తీయకుంటనే క చేస్తారు కదా అ
ఇంట్లోది అయితే మంచిగా అప్పడిదప్పుడు మనం చేసుకోవచ్చు ఫ్రెష్ తుగా ఉంటది
టది అవును అలా
అవును అలా
అే
మ్ ఆ పప్పూ అండ్ కడిగి అవన్నీ వేసిన తర్వాత ఆ మామిడి కాయది పైన పొట్టు తీసి వాటిని కట్ చేసి ముక్కలుగా పప్పులో వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడక పెట్టాలి
అవును
ఉడక పెట్టిన తారువా త దాన్ని మంచిగా ఇట్ల నూరి దాని తర్వాత పోపేయ్యాలి
అవునా మా ఇంట్లో మరి నూడితే సేమ్ పప్పులాగా అయిపోతది మొత్తం కలిసిపోతది అనేసి
అంటే ఇష్టం ఇష్టం కొంతమందికి మామిడి పీసెస్ కావాలి కొంతమందికి ఇట్ట మామిడికాయ కనిపియదు కానీ కాని దాని టేస్ట్ రావాలి
మా ఇంట్లో మామిడికాయల్ పీసెస్ కావాలి
అట్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని ఉడక పెట్టిన తర్వాత ఉడక పెట్టిన మనం పోపేస్తాం కదా ఆ దానికంటే ముందు చిన్న చిన్న పీసెస్ వేసి అది కొంచెం సేపు ఉడకనివ్వాలి కొద్దిసేపు ఉడికిిన తర్వాత పోపేయాలి అట్లా కూడా టేస్ట్ వస్తది
ఆ సే
ఉమ్మ్
ఇంకా మరి ఈ రోజు డే మొత్తం ఏం చేశారు మీరు
నేనా అండి ఏం లేదు రంజాన్ ఒక్కపొద్దులు కదా మార్నింగ్ లేపి అన్నం కూర వండి తినేసి మళ్ళ ఇల్లంతా శుభ్ర శుభ్రం చే
చేశారు మార్నింగ్ ఏం తిన్నారు మరి
మార్నింగ్ టమాటా కూర చేశానండి
మాటా కూరా ఓకే
ఉమ్మ్
తిన బుద్దౌతదా
అందమా అంత మానింగ్ అన్నం తిన బుద్ధి కాదు కాని ఆ తినాలి ఇక అది మా ఆచారం మార్నింగ్ కంపల్సరీ కొంచమన్నా అన్నం తినాలి
అవునా పెరుగుతో తింటారా మీరు మార్నింగ్
అవునండి పెరు ఆ పెరుగుతోని తింటాను
ఎస్టారీలో ఏం చేస్తారు మీరు
ఈ తారిలో మెయిన్ ఖర్జూలు ఉంటాది ఆ ఖర్జూ పెటి ఇంకా దా తర తర తరబూజ కాయా వాటర్ మలాన్ ఆ ఆ కొన్ని గ్రేప్స్
ఔ అం మొహబ్బద్ షర్బత్ తెలుసా అండి మీకు మొహబ్బత్ షర్భత్ తెలుసా మీకు
ఆ తెలుసండి ఇట్లా వాటర్ మిలాన్ ని ఇట్ల చిన్న చిన్న పీసెస్ చేసి కొన్ చం సబ్జా గింజలు వేసి అందులో కొంచెం ఐస్ క్యూబ్స్ ఏసి ఇలా చేస్తారండి
ఆవును
అవునండి
అది పాలు పాలు బాయిల్ చేస్తారు కదా అది చేయకుండానే దాంట్లో పచ్చి
ఆ
చెప్పాల
అవునండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ న న వాటర్ మలాన్ థినన్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ మా ఫ్యామిలీ వాళ్ళు తినేటప్పుడు చేసేటప్పుడు చూసానండి
అవునా
అవునండి
మీకు నీస్లో చికెన్ మటన్ ఇంకా ఇది ఫిష్ లో ఏం నచ్చుతుంది
నాకు చికెన్ ఇష్టమ అండి
ఓకే చికెన్ మీరు ఎట్లా చేస్తే తింటారు ఫ్రయా లేకపోతే
లేదు లేదు నార్మల్ స్ప్రే ఇయ్యానండి
అవునా
ఆ ప్రైయే బాగుంట వ కర్రీ కన్నా కానీ చపాతి ఉంటే కర్రీ తీసుకుంటాం ఇగా
అవునా ఇంకా మీరు
మీకు ఎలా ఇస్తాంమండి ఇ జ కరి
నాకు కూరనే ఇష్టం కూర కూరల్లో మంచిగా టమాటలు అవి ఇవి వేసి
ఆ
మండత్ చాలా ఇష్టం
అవునా మీరే వంట చేస్త వస్తారా లేదా మీ అమ్మగారు వంటే చేసారు
ఎక్కువ శాతం మా అమ్మ చేస్తది తక్కువ నేను ఎప్పుడైనా నాకు తిన్నబుద్దిి నా చేయితో తినబుద్ధి అవుతేనే నేను చేసుకొని తింట ఉ మరి మీరు ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదు అళ్ళీ ఇప్పుడే తినేసి కూర్చున్నాము
అవునా మీ ఇంట్లో అందరు ఏం చేస్తున్నారు అవునా మీరు ఎప్పుడు వంకుంటారు
మేము కూడా పడుకుంటాం ఇంకా కొంతమైనాం ఇప్పుడే తిన్నాం కదా కొంచం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్ చేసి
అవునా
తిన్న తర్వాత కొంచెం వాాక వేస్తే త్వరగా అరుగుతుదండి
అవును నిజ్యం తొందరగా అరుగుతది ఇంకా డైజెషన్ అవుతది అవును
బాగుండది అందుకనే కొంచం వాకింగ్ చేస్తాం ఇగ
తినం అంతా ఒక పొద్దుండి ఒకసారి తింటే కడుపులో ఎట్లనో అయ్యేటట్టు అవుతది కదా
అవునండి
హు ఇంకా మీకు ఆలు బజీలు ఇష్టమా
అవునండి బజ్జిలు నాక్ చాలా ఇష్టం అండి ఆలు బజీలు అన్నబజీలు మిర్చి బజ్జి ఆలు బజ్జి బజ్జీలు చాలా ఇష్టమండి నాకు ఓక
అవునా ఏం ఎలాంటి బడ్జెలు ఇష్టం మీకు
నాకు ఎక్కువ మీర్ బజ్జి
లు
మిర్చి బజ్జిలు బాగుంటాయి
హ సమోస తింటారా సమోసా ఇక్కడ చీమా సమోసా తిన్నారా చీమా సమోసా
తినా
చిమా సమోస బాగుంటది
ఆలు సమోసా తింట నాకు ఆలు సమోసా అంటే ఇష్టం అండి
ఆలు సమోసా కీమా సమోసా ఇంకా అవి మక్క మక్క గింజలు ఉంటాయి కదా దాని సమోసా కూడా బాగుంటది ఆ అది కూడా బాగుంటది
జ్జా దింటారండి మీరు
తీస్సా
రిచ్ పిజ్జా డబల్ చీజ్ పిజ్జా
లేదు నాకు అది ఇష్టం లేదు నాకు బర్గర్ బాగా ఇష్టం బర్గర్ తింట
అవునా వెజ్ బర్గరా నాన్ వెజ్ బర్గారా అండి
నాన్ వెజ్ బర్గర్ బాగుంటది
నాన్ వెజ్ బర్గరే బాగుంటద
అవును ఇంకా అది చికెన్ పాప్ అ దానికి అదేమ గాన అవ్
అవునా అండి ఓకే
ఓకే